ఏం చేస్తన్నారండి బిజీనా
లేదండి కొంచెం ఫ్రీ నేనే ఎలా ఉన్నారు బాగున్నారా బిజీగా ఏం లేను ఫ్రీగానే ఉన్నానండి హ్మ్ ఏంటి ఈ మధ్య ఫోనే చేయట్లేదు ఏంటండి ఈ మధ్య ఫోనే చేయటం లేదు ఫుల్ బిజీ అయిపోయినట్టు అంటున్నారు మీరు
అదే అదే అంటే ఇప్పుడు మ్యారేజస్ సీజన్ కదా సో మా పెదనా నా కొడుకు ఇ ఇది కూడా మ్యారేజ్ ఉందన్నమాట యా ఏప్రిల్లో సో అది ఇంకా చూస్తున్నాము ఇక మండపాలు అవన్నీ ఇంకా చూడాలి కదా సో డ్రెస్సెస్ క్లాతింగ్ అవన్నీ చూసుకోవాలి ఇంకా హడావిడి ఉంటుంది కదండి అదే ఉ
ఇంకేంటండి మేకప్ మీరే చేసుకుంటున్నారా లేకపోతే ఏనా మేకప్ ఆర్టిస్ట్ ని అలా పిలుచుకుంటుారా
లేదు లేదు చూ చూస్తున్నాను అంటే మనకి నచురల్ లుక్ ఉండేలాగా చేసి ఎలాగ ఉంటే బెటర్ కదా అంటే అది జెంట్స్ కైనా లేడీస్ కైనా కూడా మరిీ హెవి మ సో అలా ఉంటే బాగుంటుంది కదా అని ట్రై చేస్తున్నా మీకు తెలుసు వాళ్ళు ఉంటే చెప్పండి సజెస్ట్ చేశారంటే ట్రై చేద్దాం అంతే కదా అంటే జెంట్స్కి కూడా మనకి న్యాచురల్ లుక్ వేస్తారా అంటే మనకి జెంట్స్ కి ఎలాంటి మేకప్ అయితే బాగుంటుంది
నాన్యాచురల్ లుక్ బాగుంటదా అండి అంటే వాళ్ళ ఫేస్ కట్ ని చూసి నచురల్ లుక్
అంటే ఇప్పుడు రిసెప్షన్కి ఇది ఒకలా ఉంటుంది వెళ్లి ఒకలా ఉంటుంది కదా అంటే జెంట్స్కి ఒకేలా ఉండొచ్చు కానీ లేడీస్కి మారుతుంది ఆ హెయిర్ స్టల్స్ మార్క్ అంటే ఇప్పుడు ఎ ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ అనుకోండి అంటే మా కజిన్ సిస్ చర్ కూడా తను ప్రిఫర్ చేస్తుంది ఎక్స్టెన్షన్స్ ఎక్కువ అంటే అది సేఫే అంటారా బాగుంటుందా అంటే మళ మిడిల్లో అలా కొంచెం ఏమన్నా హడావిడిగా ఉంటది అది ఏం ఊడిపోవడం అలా ఏం ఉండదు
అంటే లేదు లేదు అది టైట్ గా ఫిట్ చేస్తారు ఊడిపోవడం అలా ఏం ఉండదు ఆ క అది ఎక్స్టెన్షన్ వేసి కస్త ఫిట్ చేస్తారు కదా స్ట్రైట్ దియలా ఏం అలా ఏం ఊడిపోదు
ఓకే ఓకే అ
ఇంకేంటండి ఏం మ్యారేజ్ మ్యారేజ్ కి ఏం స సరైనా పార్టీ వేర్లు ఏంగానా ఏంటి
లేవ్ లేవ అండి సారనే అంటే నాకైతే ఆ నేష్గా ఆ మ్యాటి ఫినిషింగ్ మేకప్ అంటారు కదా అంటే మనకి లుక్ చూడ్డానికి బాగుంటుంది మ్యాట్ ఫినిషింగే మ్యాట్ ఫినిషింగ్ లిప్స్టిక్స్ అయినా కూడా నాకు ఇ ఎక్ కూడా నా అంట మ లైట్గానే ఉండాలన్నమాట ఎక్కువ ఉండకూడదు అలా ప్రిఫర్ చేస్తా నేను అది న్యాచురల్ లుక్ ఉండాలి ఓవరాల్గా మరి హెవీగా ఎ ది కొట్టడానికి అలా కనపడకూడదు మ్యాట్ అంటే మ్యాట్ మేకప్ ఎక్కువ ఇష్టం
ఓకే ఓకే మ్యాక్ బాగుంటుందండి మ్యాకును ఇప్పుడు ఆ ఇప్పుడు ఎక్కువ రన్ అవుతుందిది మ్యాక్ ను మళ్ళీ ఫైవ్ హడ్ ఫిఫ్టీ టటు ఇవి రెండు ఎక్కువ ఎ రన్న అవుతున్నాయంండి
ఓకే ఓకే ఉహు
రన్ అవుతున్నాయి కానీ
ఉమ్
లుకింగ్ దాని ఫినిషింగ్ కూడా అలాగే ఉంటది అనమాట
అదే అదే
కదా కొంచం హై హై హై ప్రోడక్ట్స్ అవి కాస్ట్ కూడా ఎక్కువ ఆ చాలా ఎక్స్పెన్సివ్ కూడా కాస్ట్యూమ్స్ కూడా
అవును అవును అవును అంటే మనకు మేకప్ తగినట్టు కాస్ట్యూమ్స్ ఉంటేనే చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది అంటే మనకి మేక్ అవును అలా అలా ఉన్నప్పుడే మనకి చూడ్డానికి కూడా మనకి బాగుంటుందనమాట అండ్ ఫోటో ఫొటోస్కి కానీ ఆ
ఉమ్ అవును అంటే ఫేస్ పైన కూడా డిపెండ్ ఉంటుందండి ఫేస్ కట్టు తర్వాత వాళ్లకి పింపుల్స్ ఉన్నా డార్క్ సర్కలేషన్ ఉన్నా దానికి కాన్సులేటెడ్ చేంజెస్ చేసుకొని
ఉన్నా కూడా దానికి తగినట్టు మేకప్ ఉమ్
ఉమ్ అవును అందుకే సో అండి అందువల్ల ఇప్పుడు ఎక్కువ చ కాస్ట్యూమ్స్ ఎక్కువ
అంటే మన మేకప్లో కూడా మనం ఖచ్చితంగా ముందుగా మాయిశ్చరైజర్ వాడాలి కదా
ఉమ్ అవునవును ఫస్ట్ మాయిశ్చరైజరు తర్వాత ప్రైమరు ఇలా
ఓకే ఓకే అంటే ఇప్పుడు జెంట్సకైయితే మనకి సేమ్ మాయూష్ రైజర్ లేడిస్
ఉమ్ సేమ్ వాడచ్చు వాడచ్చు అలా ఏం లేదు వాడచ్చు ఫస్ట్ వచ్చేసి టోనర్ వస్తుంది ఏదనా మ్యాక్ లోనా ఏదనా మంచి బ్రాండెడ్ లో టోనర్ తీసుకోవాలి ఫేస్ టోనారు తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి తర్వాత ప్రైమరీ ఇలా అప్లై చేసేసి
ఉమ్
తర్వాత పోవచ్చు ఉమ్
అంతే ఉమ్ ఓకే ఇంకేంటండి మీరైతే ఏ సజెస్ట్ చేస్తారు మేకప్లో అంటే ఏ ఏవి
ఉమ్ అంటే బ్రాండ్సా ఆ నేను అయితే పా ఆ మ్యాక్ బాగుంటది మళ్ళీ నార్స్ ను క్రైలాన్ బాగుంటది
ఉమ్ క్రయానిస్ట్ తం నాకు ఉమ్ సెకండ్ వన్ బాగుంటుంది అదే అదే
మా మాకు రెండు బాగుంటాయి
ఆ ఓకే
ఉమ్ నేను ఎక్కువ చేసేది కూడా అవే అండి
అవునా గుడ్ అండి ఉమ్ ఓకే మాయిశ్చరైజర్ లో మనకి ఏది బెటర్ అంటారు
మాయిశ్చరైజర్ లో వచ్చేసి లోటస్ మో మాోయిశ్చరైజర్ వచ్చేసి బాగుంటుందండి లోటస్ ఫేస్ మోయిస్చరైజర్ వస్తాది ఆ అవును ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ వస్తుంది సో బే జెల్ బేస్ కూడా వస్తుంది మలిక్ ఆ క్రీమ్ బేస్ కూడా వస్తుంది తది
అవునవును ఉమ్
ఉ లోటస్ది బావుంటది
అంటే చాలా మంది తెలియక మనకి ఎక్కువ యాడ్స్ చూసేస్త తరు కదా యూట్యూబ్ లో ఏద ఎక్కువ హీరోయిన్స్ వాడతారో డర్మాడెక్ అంటే కొన్ని కొన్ని బాగున్నాయి డెర్మోడెక్ కూడా
ఆ ఆ డర్మోటెక్ కూడా బాగున్నాయి నేను కూడా యూజ్ చేస్త ఉన్నాను ఆ ఆల్ టైప్ స్కిన్చ్చ సిట్ప్ ఇలా
నేను అంటే ఫోర్ ఇయర్స్ అదే వాడుతున్నా కానీ అది మళ్ళీ మా కజిన్ కి సెట్ అవ్వలేదు ఆయిల్
ఆ అంటే ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రై జెల్ బేస్ ఉన్నట్ అవి తీసుకోవాలి ఆ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి జెల్ బేస్ ఉన్నది తీసుకోవాలి ఇప్పుడు కామ్ అవును ఆయి అలా క్రీమ్ అద ఆ చెప్తున్నా కదా ఆయిల్ ఫేసున్న వాళ్ళకి జల్బేస్ జ డ్రై ఉన్న వాళ్ళు క్రీమ్ బేస్ కదా సో కాంబినేషన్ స్కిన్ నార్మల్ స్కిన్ ఎలా ఉంటది కదా సో వాళ్ళకి ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ అని ఇచ్చింటారు
అవును
దాని పైనే ప్రోడక్ట్ పైన ఇచ్చింటారు ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ అని సో దాంట్లో ఏదో ఒకటి వాడితే సరిపోతది
అదే అదే నేను అదే అనుకున్నా ఇంకా చూడాలండి స్పా చేసుకోవాలి హెయిర్కి అ నేను జస్ట్ వన్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చేస్ కున్నానంతే హెయిర్ స్పా హు కానీ అయినా కూడా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఈ సమ్మర్కి మేబీ వర్క్ వెళ్తాం కాబట్టి ఉండొచ్చు అనుకుంటున్నా నేను కూడా అది
మంచి హెయిర్ఫుల్ ట్రీట్మెంట్స్ అలా తీసుకుండి
అదే కానీ ఇప్పుడు చాలా హైగా ఉన్నాయి కదా ఇప్పుడు అవును అదే బొటాక్స్ ట్రీట్మెంట్ కూడా నా ఆ కజిన్ చేసుకునింది ఆ హెయిర్ లో హెయిర్ కి బొటాక్ షే కున్ తర్వాత ఫోర్ మంత్స్ బాగా కేర్ఫుల్గా ఉన్నింది బట్ ఇంకా ఫైవ్ మంత్స్ తర్వాత నుంచి మొత్తం హెయిర్ రాలడం స్టార్ట్ అయింది అది అంటే మేబీ వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ పట్టి ఉంటాయి ఆ అ
లేదువండి ఇప్పుడు ఎలా తెలుసినా బొటాక్స్ చేసుకునే దాంట్లో కూడా ప్రాసెస్ ఉంది దాని యూ ఇది ప్రోడక్ట్స్ కూడా టన్ పైన కూడా డిపెండ్ అయింది ఆ మైయిన్ ప్రోడక్ట్స్ ఆ మైయిన్ ప్రోడక్ట్స్ బోటాక్స్ చేసుకున్న తర్వాత సేమ్ సలూన్ లో వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ ఇస్త బొటాక్స్ క సంబంధించి షాంపూ కండిషనర్ మాస్క్ లా అవే వాడాలి సోనువ్వు బొట తీసుకునేసి నువ్వు నార్మల్ ఇంట్లో వాష్ చేస్తారు కదా చిక్ షాంపూ సన్ సిల్క్ అవి వేస్తే అలానే ఉంటది రిజల్ట్ కానీ వాళ్ళు చెప్పినట్లు మెయింటైన్ చేయాలి హెయిర్ స్పాస్ ఇలా మెయింటైన్ చేయాలి కానీ ఆ బొట
అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి అది
అవునువు అ అవును అవును చాలా అదే ఆ ఎక్స్పెన్సివ్ గా ఉంటది ప్రైజెస్ ఎక్కువ అవి సో బొటాక్స్ చేసుకు కుంటే మీకు హెయిర్ ఫాల్ ఉన్నా కూడా తగ్గుతాది. మ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వాషర్స్ వరకు ఉంటాది. హెయిర్ కూడా షైన్ అన్ సిల్క్ కూడా ఉంటది. తెలుసా ఎంత రఫ్ ఉన్నా కూడా ఎంత రఫ్ హెయిర్ ఎంత రఫ్ ఉన్నా కూడా ఫ్రీజీనెస్గా రఫ్ ఉన్నా డ్రై ఉన్నా
తుంది కదా నాకు చాలా ఇష్టం అసలు బొటాక్స్ తంది చూసాక చాలా బాంది హెయిర్
మ్ అదే బోటాక్స్ చేసుకుంటే హెయిర్ శా సాఫ్ట్ ఫ్ట్ షైన్ అండ్ సిల్క్ అలా వస్తా దనమాట ఫ్రీజినెస్ అంతా తగ్గిపోతది హెయిర్ చాలా సిల్కీగా ఉంటది. బొటాక్స్ చేసుకుంటే కానీ మెయింటైన్ చేయాలండి. మ్
అదే అదే మ్ అదే చేయ మ్ అదే నేను చెప్పాను తనకి ఇంక చూడాలి. నేను చెప్తానండి. కాంటాక్ట్ టవుతాను మీకు ఖచ్చితంగా కలుస్తాను.
ఓకే ఓకే అండి. అట్లయితే ఇంకేంటండి.